లొ హలో
మా బావున్నానమ్మ నవ్వు బాగున్నావా
ఆ
ఏం చేస్తున్నావ్
ఇప్పుడె చికెన్ కట్ చేసాను
కుచ్చో ఉన్న చెయ్ నెప్పిగా ఉంది
ఏమైంది
అప్పుడప్పుడు వస్తల్ల
చె రెట్ అంతా సంకంతా ఏ పల్లో అట
ఆహ తిన్నావా
ఆ తిన్నా
ఏం తిన్నావ్ మా
అన్నాం
ఏం కూర
రాసం
నంచుకోను
ఉమ్ ఏంలే నిమ్మకాయ్ ఊరగాయ్ నంచ్చుకున్న
అయ్యయ్యో ఏమీ
ఒడియాలన్ చ్ద్దాం అనుకున్నా నూన్ లేదాడ
ఉమ్ యసి స్కూల్ బన్ యసి స్కూలు కి బయినాడ
ఉమ్
ఉమ్ ఇంకాబోనీ కాల
ఉమ్ ఇందాక ఇందాక అయింది పంది
ఒక టైంద
ఉమ్
హ ఓ
మీదో మికయెంద బోన
బోని అయింది
అయందా
ఉమ్
ఉమ్ మాకన్నా ఘోరంగా ఉన్నది ఏందే
కదా మళ్ళీ ఎడ ఉండే ఏ సామాన్ అంతా లక్షల్లోది
ఆ
ఇక్కడు ఉండే సామాన్ అంతా మళ్ళీ లక్షల్లోది అంటన్నా
ఆ ఎంత ఒక ఐదు వేలు జరత్తాద్యా
మా ఇంకా వెయ్యికే పోలేదు నువ్వు ఐదు వేలు అడిగితే ఎట్లా?
అయ్యోయ్యో
ఉమ్
వెయ్యి కూడా జరగదని ఆ మెడికల్ షాప్ లో మీరు ఏం జాబ్ చేస్తున్నారే తల్ల? వదలత్నావ్ కదా
ఇది కొత్తదిమ్మా ఇంకా స్టార్టింగ్ లోనే ఆపుకోలేరు కదా చూడాలి, మెడికల్ షాప్ అన్నాక అందరికి అలవాటు పడాలా ప్చ్
ఇంతకీ మీకు సలరీలు ఇస్తారా ఇయ్యరా ఆ విధంగా ఉంటే?
ఏముంది ఇవ్వకపోతే వచ్చేస్తది గమ్మగా అంతే
ఆ క్యాషియర్ ఎవరా?
క్యాషియర్ ఎవరని కాదు, ఎవరు తీసుకుంటే వాళ్ళు
వెల్ బిల్ వస్తదా?
ఆ బిల్లు మేమే ఏస్తాం. మేమేస్తాం ఎవరైనా ఏస్ మం అందరికి వచ్చు
ఆహా నారాయణ పదోర్ తర్దా చూసి ఏరే ద ఏ ఏ కంపెనీ ఎవర్ నన్నా మాట్లాడుకోండి, చూసుకోండి కంపెనీలో.
ఉమ్ ఇప్పుడు కాలేజీల్ గురించి మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కడపలో ఉన్నాయంటే, ఆ వెళ్లి మాట్లాడతాం అని చెప్ కాదు డైరెక్ట్ గానే వెళ్ళి మాట్లాడేసి వస్తాను, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంత అవుతుంది, ఏం ఈయనే నన్ని కనుక్కొని వస్తానని చెప్పారు.
ఉమ్
ఆంటీ ఈరోజన్న రేపన్నా వెళ్దామన్నారు.
కడపలా
కడపలోనే
ఓ యామ్మా
ఎక్కడైతే ఎక్కడైతే ఏమ్మా ఇప్పుడు కంప్లీట్ చేసేది మాకు కావాల్సిన కోర్సు ఉందక్కడ
ఆ జాబ్ జబా
జాబ్ అదే కదా మాట్లాడుకోవాలనింది, పోయి కనుక్కుంటే ఇట్లా జాబ్ చేసు కుంట చదువుకుంటామా అది ఇది ఓకే అంటే ఇంగ ఓకే ఫిక్స్ అయిపోతది ఇంగా అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు పోయి రాసుకొని వచ్చేయ్ అంతే
ఆహా
ఉ లేదు కచ్చితంగ కాలేజీకి రావాలంటే, పోతాం తప్పదు ఇంక. అ
ఉమ్
ఊ ఏం జేస్తున్నారూ
ఉత్తగనే ఫోన్ మాట్లాడుతున్న
ఓహో జోకేశావా
ఉ
ఉ నవ్వురాల మా
నీకు రాల
నాకు రాలా
హ
నువ్వె నవ్వుతున్నావ్
ఊ
ఉ
తిన్నవా
తిన్నా మమ్మీ
ఏం కూర
కూర గాదు రైస్
వళ్ళ గ్యాస్ అంటే రైస్ గ్లా
ఉ ఈజీగా అయిపోయేటు అయ్యే రామా అంటే అందరూ ఇంగు ఉదయాన్నే అందరం బయటికి పోవాల్సిన నోళ్లమే
ఆ
తొమ్మిది కంత అందరం ఎవరిపాటికి వాళ్ళుము ఎళ్ళిపోతాం
ఆ
కాబట్టి ఉదయాన్ లేసి రైస్ చేసేస్తే అట్ల అందరం క్యారీలు సరిపోతుంది నీట్ గా తినేయోచ్చు అంటే ఆఫీసు బోయినా మేము స్టోర్కి ఓచ్చిన ఆంటీ అంటి వర్క్ బైనా
అంటే మధ్యాహ్నానికి అది సప్ప సా సప్పగా ఉండదా
ఏం ఉండదుమా
ఆ ఉప్పు కారం బాగాఏస్తదా
ఆ
కానీ బాగా చేస్
లేదు లే లేదు మ
ఆ
ఎల్లిసి వచ్చా హలో ఏం చేసున్నామా
వినిపిస్తుంది
ఉ ఉప్పుకారాము ఆ ఆంటీ సాల్ట్ కొంచెం తక్కువేస్తారు అంటే హెల్త్ కి మంచిదని
ఉ హు
ఆడు తింటే లావయిపోతారుమా అని చెప్పేసి తక్కువ వేస్తుంద అనమాట
ఆ లావ లావోచ్చార మీరద్దరు ఇప్పుడా పాదే రసి గాయత్రి నావా ఆ
ఆ ఏమో మరి తెలీదు వచ్చినాము ఏమొచ్చినామో తెలీదు
ఆ లావు వస్తే కాలర్ వస్తారు
హు ఏమో హు
ఇప్పుడు వాళ్ళు కూడ ఖాళీ చేస్తున్నారంటనే ఎటు చేస్తారు
ఆ ఏట్టో ఒకటి చేస్తాం ఏదో ఒకటి చేయాలి కదా
హు ఏదో ఒకటంటే
చూడాలి పీజీలు చూసుకో
పీజీలా
పీజీ ఏ చూసుకోవాల
పీజీ ఏందో ఎంత అంట ఆడ
అది కనుక్కోలేదుమ ఇంకా కనుక్కోవాలి చూసుకోవాలి
నెల్లూరు లోనే నాలుగు వేలు అయితే ఆడపి ఆడ
హు చె
నాలుగు వేలు గానీ అయితే వస్తే చూసుకోచ్చు
హు నాలుగు వేలకు ఉండదులే స్టార్టింగే ఆరు వేలు ఉంటుంది
అంటే రూమ్ తీసుకున్నారు అనుకో
రూమ్ ఒద్దమ్మా తలకాయ నొప్పి
ఇంకా అయన్నీ
వద్దుమా పర్లేదు పీజీలో కొంచెం కొంచెం తిన్నా సాలుమ అదే తింటాం రూములు మాత్రం తీసుకోకూడదు అసలు తలకాయ్ నొప్పి
ఏమి
ఏంది ఏమి ఇప్పుడు ఆంటీ ఖాళీ చేస్తామన్నారు కదా వాళ్ళు ఎంత ఇది అడ్వాన్స్ ఆ డబ్బులు కట్టించుకోన్నారు
ఆ
పదకొండు వేలు
ఆ
వాళ్ళ దగ్గరే ఉంది కానీ ఇప్పుడు వీళ్ళ సైడ్ ఎట్లా అంటే లాస్ట్ లో ఎల్ పోయే ముందు పెయింటింగ్ డబ్బులు అని కట్టించుకుంటార అన్నమాట కొంచెం అడ్వాన్స్ లో కట్ చేసుకొని మిగిలిన డబ్బులు ఇచ్చేస్తారు
ఆ
కానీ వీళ్ళు పెయింటింగ్ కే పన్నెండు వేలు అడిగినారుమా
ఆ
పెయింటింగ్కి పన్నెండు వేల అంట కరెంటు బిల్లు కట్టాలంట అన్ని కట్టేసి ఏళ్ళండి చెప్తండరు ఏమైందంటే పదకొండు వేలు పెట్టుకునే పని అయితే వాళ్ళనే పెట్టుకోమని చెప్తాను నేను ఒక్క రూపాయి కూడా కట్టాను
ఆ
ఫస్ట్ ఆంటీ చెప్పింది సరే పెయింటింగ్ ఏపిచ్చాలి అంటే ఆ మేమే మేమే ఏపిస్తామ అని కూడా ఆంటీ చెప్ అడ్వాన్స్ ఇచ్చేసేయ్ వాళ్ళు ఏందో పన్నెండు వేల అయింది మళ్ళీ కరెంటు బిల్లు కట్టండి అది ఇది చూసుకోండి మాకు అది ఇదని మాట్లాడుతాను ఆంటీ లాస్ట్ కి నేను ఏం కట్టనని చెప్పేసింది
ఆ
ఏమో చూడాల ఇంలు మారేటప్పుడు చూడాలి
ఎప్పుడు మాదిద
ఈ అవ్వ ఇది ఇరవై ఐ అంటే ఇరవై ఐదో తేద ఆంటి వాళ్ది ఇరవై ఏడో తేదీ జాయిన్ అయ్యారంట ఇంట్లో
అ
కానీ వీళ్ళేమో ఇరవైయో తేదీ ఖాళీ చేసామన్నారంట
ఆ
చూడాల్మా
ఈ నాలుగు రోజ మూడు రోజుల లాభం మీరు డ చూసుకుంటారు ఇల్లు అదే పీజీయ
ఏదో ఒకటి చేస్తాంలే ఇరవై ఏమిది ఇరవై అంటే ఇరవై అవుతేద వెళ్ళిపోతామా ఏమి
ఆ
ఇంగ ఎంటీ మా విశేషాలు హలో మధు
యా ఉండయా ఇ ఇప్పుడు ఇన్ని రోజులు నిన్న దానికి ఎంత ఒకంత ఇద్దావా అలకా
ఆ ఆ అ ఓ
మళ్ళా పీజీకి ఏది చేస్తారు ఆ వాళకి ఇచ్చే దానికి ఎది చేస్తారు
సరే మా సార్ పిలుస్తన్నాడు మళ్ళి ఫోన్ చేస్త